ఆ వినబడుతుందా రా
ఆ వినబడుతోంది ఎన్ని ఎన్ని కాళ్ళు అయిపోయినాయి అక్క యి పడి కే
నాలుగు అయిపోయినా ర ఇంకా యి పదహారు ఉన్నాయి
మా పెద్దక్కతో టి రెండు అయిపోయినీయా
ఆ ఆమె పెద్దక్క తోటి రెండు నీది ఒకటి మూడు రాగిక్క తోట చేస్తే అది క్యాన్సిల్ చెప్పింది ఫస్ట్ టైం అది అదేనా
మ నాతో టీ కూడా రెండు అక్క
నీ తొటీ రెండా క్యాన్సిల్ అయిపోయి ఆ హ లేదా క్యాన్సిల్ అయిపోయిందిరా చూసినాను నేను ఇప్పుడు దాంట్లో మూడే కదా తనే వాడు పోయింది లాభ
నేను చెప్పేది విన్టావా మొన్న రాత్రి నేను కలిపి చిన్న
ను కల్పించినవ్
అదొకటి ఇప్పుడు ఇప్పుడు ఒకటి చేసినావు కదా దీన్ని ఇక్కడ ముందు
నీకు చేసినామో అ పూర్ణిమ కి చేసినా రెండు ఆ రెండు అది ఒకటి మూడే మూడయితే ఫస్ట్ పెద్దక్క ఒకటే పెద్ద పక్కకి రెండు రా నిన్న చేసి ఇయ్యాల చేసి చేసిన నేను పెద్దక్కకి
మరి నాకు కూడా రెండు సార్లు చేసినావు కదక్కా
నువ్వు చేసినవ ఒకసారి నేను ఇవాళ నీకు చేసినా నిన్న మొన్న నువ్వు నాకే చేసినావు ఫస్ట్ ఆహా నీకు చేసిన కదా
నాకే చేసినావు గదా నన్ను పరిచయం చే
మది ఒకటి పోయిందని చూపిస్తోంది నాది రా చానా తక్కువ నాది నేను వినిపించుకో దాంట్లో చూస్తే తే
ఒక్క నేను చెప్పేదిను నేను చెప్పేదిను నీదిది నాలుగో కాళ్ నా ఐదు కాళ్ళకు ఒకటి పోయి ఉంటుది నాలుగు సక్సెస్ అయి ఉంటాయి నాకు తెలిసి
ఆ కావచ్చు రాగెక్క పోయింది అది ఫస్ట్ రాగెక్క సెల్ కు చేసిన నేను
రాదికక్కదే పోయింది రాధకక్కది పోయింది ఇప్పుడు నాకు నీది రెండో కాలు అ ఒకడు పోగొట్టినో ఇది రెండో కాలు
ఒకటి పోగొట్టిన్న
మొన్న ఎత్తమంటే ఎత్తలేదుగా
ఆహా నీది నీలీచీ పోయి నీ వ వచ్చింది పోయిందంటావా ఆ రోజు కాచి అందుకే కచ్చి బాంది ఇతా మనకి ఫోన్ ఇత్తలే అందుకే నేను
ఆ ఆ రోజు
చేస్త పది టాస్క్ లు అయిపోయినాయి ఫోన్ జాగ్రత్తగా అప్పుడన్నా హ
ఇవి నువ్వు ఎప్పటికి ఉంచుకో ఇది ఎప్పటికి నడుస్త అంటే ఎప్పుడుకంటే గ్యాప్ ఇచ్చుకుంటూ ఇత్తనే ఉంటాడు వర్క్ ఎప్పటికీ అంటే కాస్త టైం ఇస్తాడు చేసుకుంటే ఎప్పుడో అయ్యో మాట ఎప్పుడో వాడు వాడి నచ్చినప్పుడు ఇచ్చినా కానీ మనం చేసుకుంటే తప్పేం లేదుగా
ఆ లేదు అదేం లేదు ఇచ్చినప్పుడైనా చేస్కోచ్చు అవుతాది. ఖాళీనే ఉంటా అంటివి కదా పెంట నువ్వు కాకపోద్దు సాయంత్రం పూటనే ఇబ్బంది లేకుండా ఉంటే సరిపయ్ ఇది ఖాళీనే ఉ కానీ
తే ఫస్ట్ లో నేను లింక్ చేద్దునా అక్క
నాకు ఫస్ట్ నాకు కొద్ది ఆలోచించినా నేను కూడా ఏం అర్ధం కాలా ఫస్టు
ఇరవై ఒక్క వంద రూపాయలు వచ్ నెప్పుడు
నా నాకంత ఐడియా ఫోన్లే అప్పుడు టైం అప్పుడు ఫోన్ యడుంది లేదు నాకాడ ఫోన్ కూడా లేద్ నాకాడ ఫోన్ లేదండి అప్పుడు మొన్న దసరాకు కొన్నా కదా మొన్ననే కొంటిని దసరాకి అంత ముందు నాకాడ ఫోన్ లేదు మీ అన్న ఫోన్ తో ఎప్పుడన్న ఫోన్ చేత్ తాను మాట్లాడేది చేసేది ఎప్పుడన్నా కానీ ఫోన్ కొన్ల, అప్పుడు ఒక ఫోన్తో నడిపించినం ఇద్దరం మొన్న డాకయ్య మీ అన్న వాళ్ళ కోసం ఆలోచించి ఆగిపోయినా. హలో హలో ఉషా ఉషా షా